హలో! ఆ సుజితనా? ఆ నిన్న పెళ్లికెళ్లి వెళ్లిరు కదా, ఎలా జరిగింది పెళ్లి?
ఆ బాగయిందండీ మంచి జరిగింది.
ఆ ఎప్పుడెల్లిండ్రో
హలో!
ఎన్ని గంటలకు ఎల్లిండ్రు?
మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్ళేసి, ఈవినింగ్ వచ్చేసినాం సెవెన్ థర్టీ కల్లా వచ్చేసాం.
ఎట్ల ఎల్లిరు?
బ వెహికల్ కట్టారు. ఆ సిటీలో ఉప్పల్లో జరిగిందమాట అంట మేజ్
ఆహా!
త చుట్టుపక్క ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కలిసి వెళ్లొచ్చినాం.
అవును
ఆ మంచిగాయింది మంచి అయింది ఫంక్షన్ ఆ ఫుడ్ వె జ్జే ఆ పెట్టిర్రు నాన్ వెజ్ ఎట్లేదు
ఆహా
క్యాస్ట్ మొత్తం ఫుడ్ అంతా వెజ్జే పెట్టేసార్ ఇగ
ఉహు అందరు చుట్టాలు వచ్చారా చాలా మంది
చాలా మందొచ్చిర్రు చాలా మం ఆ చాలా మంది చుట్టూ తెలిసినోల్ లాస్ట్ చు ఫ్రెండ్స్ చుట్టుపక్కల రెంటుకున్న వాళ్ళు కూడా వాళ్ చాలా మందొచ్చిర్రు అక్కడ్నే ఇగ స్పెషల్ ఏ ముందే నార్మల్గా అంటే ఇగ ఏంటి మిక్చరు మంచూరియా మిర్చీలు ఓ కే టేస్ట్ అన్తేమ్ లేదు గానీ ఓకేఓ కే అంతేగా హ్మ్ ఆ రోటీ వీ పన్ ఆ పన్నీర్ కర్రీ
ఆహా ఏ చికెన్ మటన్ బెట్టలేదా అండి
టే లేదు హిందూస్ కదా పెట్టలే మ్యారేజ్కి పెట్టరు కదా
ఆహా అట్లానా ఓకే
కీ పెడుతున్నారన్మాట
ఆహా రిసెప్షన్ ఎప్పుడుంది మళ్ళీ
కొంద రిసెప్షన్
ఉహు ఎక్కడా సంగారెడ్డిలోనేేనా ఆ
ఆ ఆ అదే హైదర్బాద్ లో ఉప్పల్ దగ్గర జరిగింది హ్మ్ ఆ అక్కడికి వెళ్ళొచ్చాము ఏదో ఆ అత్తయ్య అత్తయ్య రాలేదు రాలేదు హు రాలేదు చుట్టు పక్క ఫ్రెండ్స్ ఉన్నారు అందరు కలిసేలచ్ చ్చు నమ్మక
అవునా అయితే మార్నింగ్ వెళితే ఈవినింగ్ అయిందా వచ్చే వరకి
లేట్ అయింది అక్కడ బానిగా
ఊహ్ నుండి అమ్మాయి అబ్బాయి బాన్నారా ఈడుజోడు ఆహా సరే లేదు స ఆ
పిల్లెద్ గా ఏదో ఇగ తిన్నమంటే తిన్నం ఆ తిన్నాం ఇగ లైట్ గా అట్లే ఇగ హ్మ్ తిన్నాం లైట్ గా తినేసి వచ్చేసినం మేమిక్కడికి ఆ చేసినం చేసి ఇగ పిల్లలు దేల్ కదయ్యా
అదే అదే సరెలే
బెండకాయ్ కర్రీ చేస్ ఇగ వాల్ తినేస్
అవునా అదేంది నిన్న అన్నడు గదా పెళ్ళికి వెళ్తా అనీ ఏం పెట్టిర్రు ఫుడ్డు మంచిగుందా ఏం చేసి
ఊ ఎల్లం ఎళ్ళం ఎల్ళం మీరు వస్తారే మను కుంటే మీరు కూడ రాలేదు
అయో కుదరలేదండి బాబుకి ఎగ్జామ్ ఉండే ఇగ అందుకే ఇంటర్ ఎక్సమ్స్ ఇప్
అవునవునవునవును ఊ ఊ ఊ అందరూ వెళ్ళాము ఓకే అండి ఓకేనా ఓకే కాల్ చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు ఓకేనా సరే అమ్ బాయ్ బాయ్